హలో
హలో
నమస్కారం అండి
ఆ నమస్కారమండి ఆ బాగున్నా మీరు బాగున్నరా
ఆ బాగున్నాము బోన్ చేశారా
ఆ భోన్ చేసాం మీరు భోన్ చేసారా
ఆ బోన్ చేసాము ఇప్పుడే
ఏం చేస్తున్నారండి
ఏం లేదండి ఊరికే ఉన్నాము సీజన్స్లో ఏ సీజన్ అంటే ఇష్టమా అంటి
నాకు వేసవి కాలమంటే ఇష్టమండి
రీజన్ ఏంటి
తిన్నామండి
నాకు సమ్మార్ అంటే ఇష్టం అండి ఎక్కువ
ఎందుకండి
సమ్మర్ సీజన్ అయితే ఎక్కువ హాలిడేస్ ఎక్కువ
ఉమ్ నాకు కూడా సమ్మర్ అంటే ఇష్ తమండి ఎందుకంటే వేసవికాలం లో మామిడికాయ వస్తాయి కదా అవి బా తినో ఇంకా సమ్మర్ హాలిడేస్ వస్తాయి కదా
ఆ సమ్మర్ హాలిడేస్ అంటే ఎక్కువ
సమ్మర్ హలిడేస్ అంటే
ఎక్కువగా ఎమ్ గుర్తోస్తయ్ మీకి
హమ్మర్ హాలిడేస్ అంటే ఎక్కువగా వేసవి కాలం సెలవులే గుర్తొస్తాయ్ అండి
ఆ
ఎందుకా అని అడగండి
అదే ఎందుకు అని
ఎందుగంటే అబ్బుడు హాలిడేస్ కదా అబ్బుడు మనం అమ్మమ్మలురికి పోతా అన్నమాట నేను.
సామ్
ఆడికిపోతే సెలవుల్లో అంతా బాగా తిరగచ్చు బాగా ఎంజాయ్ చేయొచ్చు.
గుళ్ళు పోచ్చు పల్లెటూరు ఆ
ఎమ్ ఎంజాయ్ చేస్తారు హ
ఏమేన్ చెయ్యాచ్ చేస్తామంటే మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు అందరు ఉంటారు కదా.
ఆ
వాళ్ళతో మంచిగా ఆడుకోచ్చు
ఎక్కువగా ఏ ఫ్రూట్స్ తింటాంటారండి సమ్మర్ లో
అమ్మర్లో వాటర్ మీలను వస్తుంది కదండి ఎర్ర ఉంటుంది లోప్
పుచ్చగాయలు పెద్ద పెద్ద ఉంటాయే రెండు రకాలు ఉంటాయి కదా ఒకటి ఆ ఒకటి కళింగర్ కాయ్ అంటారండి మా సైడు
మీ సైడ్ ఏమంటారు వాటిని
మా సైడ్ అంతే కళింగర కాయిలే అంటర్
ఆ అవి బా తింటే దానివల్ల మనికి మన బాడీలో వాటర్ పెర్చెంటేజ్ పెరుగింది అనమాట అండి అందుకి ఇష్టంగా తింటానండి నేను. ఇనో
రెండు సార్ల్ రెండు రెండు టైప్స్గా తినొచ్చండి అంటే ఎట్లాంటే నార్మల్ గా అవి తినొచ్చు ఇంకోసారి దాంట్లో చక్కర వేసుకొని తినొచ్చు అనమాట.
మీకు ఎలా అంటే ఇష్టం అండి టూ టైప్స్ లో
ఒకటి చక్కర వేసుకొని తిండాము ఇంకొకటి ఉప్పేస్ వేసుకొని తిన్నామండి ఉప్పు వేసుకొని తినేది బాగుంటుంది.
ఉ ఇంకా దోసకాయలు ఉంటాయి కదా చిన్న దోసకాయలు అవి గుణ అంతే అండి అవి గుణ బాగా తినొచ్చు దాంట్లో మళ్ళీ విత్తనాలు వస్తాయ్ కాద్ విత్తనాలు
ఆ
అవి ఎండలో ఎండ పెడితే సూర్యుడి రేస్ కి అవి బా ఎండ్ తే అనమాట
ఓ
ఆ అవి కూడా తినొచ్చు మళ్ళీ కాయనే కాదు కాయలో ఉన్న విత్తనాలు కూడా మళ్ళీ తినొచ్చు
అ
ఆ విత్తనాల్ని మళ్ళీ లడ్డూ లో కూడా ఇస్తారండి లడ్డూస్ లో
నాకు సమ్మర్ హాల్ అంటే ఎక్కువ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయడం గుర్తొస్తుంది
మ్మ్ ఏమేమి ఎంజాయ్ చేస్తారండి మీరు మీ ఫ్రెండ్స్ తో
సరదగ అలా ఈవనింగ్ టైమ్స్ బయటకి వెళ్లడం కానీ ఇంకా ఫ్రెండ్స్ అంతా కలిసి క్రికెట్ ఆడతాము ప్లేగ్రౌండ్ లో వెళ్తే బాగుంటది
ఇంకోటండి సమ్మర్ హాలిడేస్ అప్పుడు ఈత కొట్టేకి పోతాం స్విమ్మింగ్ ఐడియా ఉందా మీక్ కి మా ఊర్లో ఐదు చెరువులు ఉన్నాయన్నమాట ఓ చెరువు మూడు బావులు ఉన్నాయి మెళ్ళి ఇంకో రెండు వంకలు ఉన్నాయి దాంట్లోకి అంతా పోతామండి మేము మీరు ఎవరి తక్కి మీరు పోతారా
ఆ మేం వెళ్తుండే వ
మ్మ్
అప్పుడు స్కూల్ అయిపోగానే అలాగ ఇంటికి కూడా వెళ్ళము అలాగే
అంత ఇష్టామా ఇంటికి వెళ్ళకుండా అని పోతారా
ఏయ్ ఇంటికి పొయ్యి లేట్ అయితుంది అలానే ఇంగ అలాగే ఇంటికి
మ్మ్ ఇంకేం గుర్తుకు వస్తాయండి మీకు సమ్మర్ హాలిడేస్ అంటే మ్మ్ ఇంకా ఇంకేంటండి సమ్మర్ హాలిడేస్ లో ఇంకా ఏమి గుర్తుొస్తాయి మీకి చాలా మర్చిపోలేని జ్ఞాపకాలు అంటే
సమ్మర్ హాలిడేస్ లో అంత గుర్తొచ్చే ప్లేస్ ఏడ పోము
మ్మ్ నిక్ సమ్మర్ హాలిడేస్ అయితే ఇంగా ఇంటిది ఇంటి దగ్గరికి కీ ఐస్ క్రీమ్లు అమ్ముకుంటు వస్తారు కదండి
ఏ ఐస్ క్రీమ్ తింటారండి ఎక్కువ మీరు
అది ఐస్ క్రీమ్ తెలీదండి నాకు దాని పేరు నాకు ఈ వెనెలా ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం అండి చాకోబారు మ్మ్ మ్మ్ చాక్లేెట్ బాగా తింటానండి నేను మంచిగా సమ్మర్ హాలిడేస్ లో అయినా ఎప్పుడైన హ్మ్ ఇంకా అండి మీకు ఏ ఐస్ క్రీమ్ అంటే ఇష్టం
నాకు స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అంటే ఇష్టం అండి
ఇంకా సమ్మర్ హాలిడేస్ అప్పుడే అండి ఇంగ చానా ఎంజాయ్ చేసేదంటే ఊర్లన్నీ బాగా తిరగొచ్చు మన ఫ్రెండ్స్ తో ఉండచ్చు మన ఇంటి ఇల్లా ఇల్లా ఇల్లా దాంట్లో బాగా ఆడుకోవచ్చు ఉండొచ్చు టూర్స్ పోచ్చు ఫ్యామిలీ టూర్స్ కి అట్లా అంత జరుగుతుంటుందండి సమ్మర్ హాలిడేస్ లో హ్మ్ ఏంటండి
అంటే మీ ఫ్యామిలీతోపాటి
ఆ అవునండి చాలా సార్లు వెళ్తాము మా ఫ్యామిలీతో
ఎక్కడికి వెళ్తుంటారండి
మ్మ్ మక్సిమమ్ మా ఊరు లో వెంకటేశ్వర స్వామి గుర్తుదండండి అడిగిపోతామండి చాలా సార్లు
అంటేఏమన్నా విశేశాణం ఉందా అక్కడ
ఆ అవునండి క్లైమేట్ అంతే అంటే అక్కడంతా చెరువు ఉంటుందనమాట స్వచ్ఛమైన గాలి వస్తా ఉంటుంది చాలా అంటే చాలా చాలా పీస్ఫుల్ గా ఉంటుందండి ఏ ప్రశాంతంగా ఉండిపోచ్చు అసలు టైమే తెలీదు
వింటర్ లో అలా ఎక్కడ ఏము ఉండవా ప్లాన్స్
వింటర్ లో ఏముందండి చలి కదా వర్షం పడతా ఉంటుంది చలి ఏ ముండదండి ఇంకా స్కూల్ కి పోయాది వచ్చేది అంతే
స్కూల్ డేస్ బాగా లేకుంటే మీరు కాలేజీ డేస్ లో బాగ
బాగుండేవండి నేనుఅయితే బెంచ లెక్క ఎక్కి దిగుతాంటీ
హు ఇంకా చెప్పలాంటే సమ్మర్ హాలిడేసే అండి చాలా మన జీవితంలో క్రూసియస్ అయిన డేస్
స్కూల్ డేస్ లో చాలా ఎంజాయ్ చేస్తారా మీరు కాలేజ్ లైఫ్ కంటే
కాలేజ్ లైఫ్ కంటే నేను స్కూల్ డేస్లోనే ఎక్కువ ఎంజాయ్ చేశానండి చాలా అంటే చాలా చాలా
ఆ
మంచి హు అయినా సమ్మర్ హాలిడేస్ చాలా మెమరబుల్ అండి నాకి అంటే వేరే ఊరు నుంచి మా మా బందు వాళ్ళ పిల్లలు వాళ్ళందరు రావడం మేముంతా కలవడం అందరు కలిసి తిరగడం అవన్నీ ఒక మెమరబుల్ అండి మ్మ్
అదే ఇంకా వేరే సీజన్స్ లో ఏమలా ఏమి ఉండవా అండి స్పెషల్ గా
వేరే సీజన్స్ లో ఇంకేముందండి వింటర్ లో వింటర్ లో ఇలా ఏం లేదండి సమ్మర్ హాలిడేస్ అప్పుడే అద చాలా హాలిడేస్ వచ్చేది మనకి
హాలిడేస్
ఉ సమ్మర్ హాలిడేస్ ఏ ఇష్ట మండి నాకైతే
అంటే నాకు రైనీ సీజన్ స్టార్టింగ్ లో అంటే ఇష్టం అండి
ఆ అవునులేండి ఎందుకు వర్షం పడతా ఉంటుంది మట్ మట్టి వాసన అంతా బావస్తుంది అవునా అండి
అ
నక్ అయితే సమ్మర్ హాలిడేస్ అండి ఇష్టం బాగ
అంటే సమ్మర్ లో మ కొ ఎనా
సమ్మర్ సమ్మర్ లోనా ఏమో అండి సమ్మర్ ఇష్టాం నాకి సమ్మర్ డేస్ చాలా మెమొరబుల్ చాలా రకాల ఫ్రూట్స్ తినొచ్చు సమ్మర్ లో
ధన్యవాదాలండి ధన్యవాదాలు అండి మాతో షేర్ చేసిన అందుకు
ఆ ఓకే అండి
బాయ్ అండి ఇంకా